ఆ మేం యాత్ర పోయిన ఫ్రెండ్ లేదా
ఉ ఉ
ఆ అయితే అన్నది నా గురించి తెలుసా మా ఇంటి ఫ్రెండ్ని అడిగిల్లు.
ఆ
తెలవదు చెప్పలే అని చెప్పినా, చెప్పొచ్చు కదా ఏమయితది ఏం కాదు మన ఫ్రెండే కదా అంటాది.
ఆహా మరి అది జేపచ్చు క దా ఏం మాట్లాడతేలేదే అసలు ఫోన్ జేత్తే నేనే ఊకే ఎదో ఒకటి అనుడు అయితాంది ఆ ఆ. అది అప్పుడు ఎట్లా సైలెంట్ గా ఉందో ఎప్పుడు అట్లనే సైలెంట్ గానే మాట్లాడతంది నాతోటి
కానీ మంచిగా ఓకే మంచి గా మాట్లాడుతుంది అనుకుంటే అంటే ఫ్రీ అయితే మస్తు మాట్లాడుతది అది కూడా అన్నీ చెప్పుకుంటది ఇప్పుడు నాకు చెప్పుకున్న ట్టు నా నా ఇద్దరి ఫ్రెండ్స్తోని చెప్పదు
అంతేనా హలో
ఎవ్వరికి చెప్పదు చెప్పాలంట నాకు చెప్తది
హ వినబడతంది ఇందాక వినబల్లే
హ చెప్పింది ఏ అంటే ఇట్లా మా బావ గురించి చెప్పినావా అంటే ఆ చెప్పలేదే అన్న కానీ నీకు చెప్పినా కదానే
చెప్పినావు చెప్పినావు
ఆ చెప్పలేదే అంటే చెప్పు ఏం కాదు అన్నది నా సీక్రెట్స్ అంటే నేను షేర్ చేసు కుంటగాని మంది కూడా చేసుకుంటాన అని నేను అన్నా అంటే ఏం కాదే మన ఫ్రెండే కదా చెప్పు అంటది
హా హా
చెప్త తీ చెప్త తీ అన్న
ఆ అంటే బావా అంటే రిలేటివ్స్ ఏనానే వాళ్ళకి చుట్టాలేనా
మేనబావా మేన బావ గానీ
ఆ
మా అంటే ఏం లేని
ఆహా
లొల్లి లైనయట ఇంట్లో చె ఇంట్లో చెప్పుకోవాలి అంటే అ అన్న మంచోడు చాలా మంచోడు అన్న వాళ్ళ ఫ్యామిలీ మ మంచి ఫ్యామిలీయే
ఆ
కార్ అన్నదే
అవునా
ఆ అయితే కార్ ఆయనదే కానీ అన్నీ మాయే కానీ ఆ వాళ వల్ ఇంటి కాడ ఒక రోజు స్టే చేసింది అంటే ఒక రోజు ముందు రావాలంటే అక్కడ నుంచి కష్టం అవుతుంది కదా అయితే అదేం చేసింది మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఉంటా అని చెప్పి వచ్చి అన్న వాళ్ళ ఇంటికాడ స్టే చేసింది అట ఒకరోజు నైట్ తెల్లారు వచ్చింది కానీ మంచోళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు మంచోళ్ళు ఇగ ఇ ఇలా మమ్మీ వాళ్ళలే కొంచం కొంచం చెత్తరూ అంత ఒప్పుకోరు
అవును అంటా కదా నేను అడిగిన నిన్న అయితే మాట్లాడుతుంటే ఫోన్ మాట్లాడుకుంట తిన్నవన్న అమ్మ వాళ్ళు తింటార్రే అన్నది నిన్న నాతోటి అయితే మరి ఎందుకే ఫోన్ మాట్లాడుకుంటా పోయినవా నువ్వు స్టిక్టా అమ్మ వాళ్ళు అని అంటే ఆ ఎవరికి భయపడతావే నువ్ అమ్మకా డాడీకా అంటే అమ్మకే భయపడతానే అని అంటది
అదే వాళ్ళ అమ్మే
మ్
వాళ్ళ అమ్మే ఒప్పుకోదు ఒప్పుకుంటే వాళ్ళు డాడీ ఒప్పుకుంటారు అయితే నేను అన్నా కదా ఓపెన్గావాలి కద ఇప్ ఇప్పుడు నుంచి వాళ్ళ మమ్మీ వాళ్ళ అంటే సంబధంలేప్తారట
బో కథా
అయితే ఇక ఓపెన్ కావాలి కదా ఇప్పటికైనా ఇప్పుడు కూడా కాకపోతే ఇక వేరేటోని చేసుకోవాల్సిందే ఆయన మంచోడే ఎంత అంటే ఇది తిట్టినా పడుతుది పడతాడు కొట్టినా పడతా పడతాడు ఏం చేసినా పడతాడు ఆయన
ఇది అసలే ఆ మాయకురాలు అట్లుంటేనే కొంచెం మంచిగా ఉంటదిలే ఇది అట్లా ఇట్లా తెగించి మాట్లాడేది కాదు తిట్టేది కాదు
ఆ ఇగా ఒప్పించుకోవాలని నువ్వేం చెప్తావో సంబంధం లేదు తిట్టిన దాన్ని బాగా ఇంత సైలెంట్ గా ఉంట టనాడవదిగా నువ్వు ఒప్పించుకోపో త్తె నీకు వేరేటోణ్ణి అంటగడతారు వాడు తాయేటోడొ కొట్టేటోడు వత్తడు అపుడు ఏం చేత్ నువ్వు ఇట్లా సైలెంట్ గా ఉంటాను ఇప్పుడు ఒక్కసారి నువ్వు గట్టిగా రివర్స్ అయిన వనుకో ఇంట్లా నీ లైఫ్ బాగుంటది లైఫ్ లాంగ్ బావుంటావు ఇప్పుడు రివర్స్ గాను మామీ వాళ్ళు ఎదురు చెప్పలేదు అనుకున్నా అనుకో జీవితాంతం ఎడ్చుకుంటా కూర్చుంటవ్ అని నేనన్న
మ్
అంటే ఇక అదే నే కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు కాలేజ్ పోయేటప్పుడు ఒక మాట ఎత్ ఒక మాట చెప్ ఏమంటరో సూత్తా ఏమన్నా కూడా నేె దెబ్బ దెబ్బలన్నా పడాల్ నువ్ లాస్ట్ కి కంటే ఇగ అదే పని చెప్తా అంటాను
మరి ఏం చేత్తవే లైఫ్ మంచిగా ఉండాలంటే తప్పదు కదనే
సిచువేషన్ వరకు రాదు దెబ్బలు కొట్టరు
మ్ చెప్పలేం వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా అంటిదో ఎట్లా సిచ్యు ఎట్లా రియాక్ట్ అయితరో చెప్పలేం కదా
ఆ అన్నంత అంతవర రానీయన్ర నేన అంటా న్నా అన్న బా నీకేమన్నా అయితేనే తట్టుకోడు అన్నా
మ్ అంతేనా
మ్ ఆ అన్న కూడా ఏమన్నా అయితే ఫోన్ చేత్తడు నాకుచ్చ నాకు భయం అవయితుది నా నెంబర్ కి చేత్తె
అవునా
ఆ ఒకసారి ఏడిచిండు నాకు ఎప్పకుండా ఏదో ఏదో గొడవైందడా ఈవ ఏడువా అయన ఏడువా ఎవరికేం చెప్పాలో నాకు అర్థం అయిత లేదు దానికి రీజనే లేదు అసలు
అంతేనా
రీజన్ లేదా నిన్న నిన్న అంటాండట నాకు అసలు చెల్లె అంటే నాకు ఎవరు రిలేటివ్స్ కూడా నాకు అంత క్లోజ్గా లేరు ఆ చెల్లె మంచిగా ఉంటుంది అనుకుంటా ఉంటాండట
ఆ
అయితే నిన్న మెసేజ్ చేసిండు నేనే పోయ్ చెప్పాల అ అమగ పెళ్ళి అంటే ఎవరైనా బావ బమ్మర్దిి కాాలకింది తరా నువ్వే ఎప్పురా అని అడుగుతాను నన్ను
మ్
ఆవాసనిక్ పోరు కదనే మన సైడ్ అట్లా పోతారా
పోరు
పోరు అంటే మరి ఏం చేయాలి ఆమేమో ఫస్ట్ మేమే పోయ్ చెప్ వాలట అంటే ఏ ఓక బావ బామర్దుల పట్టించుకోద్దు ఇప్పుడు కావాలంటే పోవాలి ఫస్ట్ వీళ్ళు పోయ్ర అనుకో తర్వాత అది అవును నా గుడిస్త నేన్ కూడా చేసుకుంటా అని ఏదో ఒకటి చేప్ తది దాం తుద ఓపెన్ అయితే ఎట్లూటంది చెప్
అవును బాగోదు వీలే ముంగట్ టా ఏదన్నా న్న ఒక మాట అన్నంత రతికే పోయినాంక ఏదో ఒకటనా మాట్లాడుకుంటే సరే వాళ్ళ కూడా ఇష్టమని ఇదే ముంది చెప్తే దీనే అంటరు కదనే
ఆ అనేసి ఇగా నేనే చెప్పేసినా ఏ ఒకసారి రా అయితే మే చెప్తే బావుంటదన్న అన్ నే అన్నా
మ్మ్
ఇవాళ ఇద్దరికి ఇది అయితంది కొద్ది రోల్నుంచి ఇదే అయితంది
ఇగు మొదలైతది గద టెన్షనైపోతంద కాబట్టి పెళ్ళి అవి ఇదన్ అంటాన్రు
ఆ యచప్పినా ఏ ఇంగై ఫస్ట్ ఇది పూతనే టెన్షన్ పడుతది ఏమన్నా అయితే
పాత్తన మ్మ్
ను్ చెప్పిన అదిట్ వుథీనే టెన్షన్ పడతది అది ఎగ్జామ్ లో పాస్ అయిన ఉరే కొంచెం అటు ఇటు అయ్యేటట్టున్నా కూడా వచి ఏడ్చు మొన్నె ఇట్లా తెలుస మే పాస్ అయినందుకు ఎగిరి గం తేసి గట్టిగా హగ్ చేసుకొని ఏడిచింది నన్ను వామ్ గిదేన్ది రా అనుకున్న నేను
పాపం దానికి అంత భయం పెట్టుకుంటన్ దది లోపడ
ఆ అది ఉత్తనే టెన్షన్ పడతది అది క్లోజ్ అయితే మాత్రం బానే మాట్లాడుతది
మ్మ్ అదే అదే
మ్మ్ వీళ్యో ఈ చిన్ పొట్టిది కూడా మంచినే ఉంటది గానీ దీంతోనీ ఇవే ఇంకొ ఫ్రెండే
అంతేనా అదే నేను చెప్తాన్ చెప్తానే ఉంది అప్పటికి దాతోన్ మాట్లాడతానా ఏ నకెటు వెట్టత్తలేదు నువ్ మెసేజెప్తనవ ఏమిట్టాల దేనిక అని నేన్ట్ యిట్లనే చూసుకుంటున్నా నీకు పెడితే మళ తర్వాతకి బిజీ ఉన్నట్టున్నవే ఎత్తలేదు ఫోన్ నువు తిన్డానికి పోయినా ఇక వండుకున్నాం
ఆ నేను ఫోన్ సైలెంట్ లొ ఉంది అట్నే పెట్న
మ్మ్
నాకేమో ఫోన్ సైలెంట్ లో పెటుడు అలవాటైన్ది ఈ మధ్య నా ఎందుకంటే ఊకె ఫోన్ లొతనాయి అని సైలెంట్ లో పెడతాన నా ఫోన్ లోచ్చేది నా కడే టార్ సార్ మాక్ మా అమ్మ పిన్ని వాళ్ళకంటే ఎక్కువ టార్చరయితన్ది నాకంటే ఎక్కువ
వేవ్ హే హే హే హ్
నీ అవా
ఆఅ మ్మ్ ఒకనే
ఏవో ఒడతారే టి కు పోతున్నా వనె టి కు పోతున్నా ఆ అయితే అన్న ఏమంటాడు తెలుసా
ఊ
నువ్వే నువ్వే ఆడపడుచు నువ్వేం చేతావు నా తెలివదు నువ్వే రావాలి హల్ నువ్వే ఉండాలి అన్నిటికి నువ్వే ముందు ఉండాలింటాను
పోవాలంటకిందికి
అదేమంటాంది మీ ఇంటికోతె నువ్వు మా మరి మా ఫ్రెండ్ మా ఇంటికి రాదా ఫస్ట్ అది నాకు ఫ్రెండ్ తర్వాత నీకు చెల్లి అని ఇదంట అది బో రమ్మోని పెట్టేది లె చేసేలె వీళ్లు లొల్లిబడి లొల్లి పెట్టుకోనుడె ఎక్కువైతానుల్లా
మధ్యలో మంచివి కదా అటు ఇటు ఉండాలంటే ఎట్లుంటా
ఊ నాకు కోనేయ్యాల నా అన్న అంటాడు నువ్వేంది నువ్వు అని అని ఇది అంటది నేనువ్వరు సప్పుడు చెలా సక్కువే పడుకుండి ఇక కార్ల స్టెప్స్ ఎక్కుతానవానే దిగు
ఎక్కుతానా ఈగ ఇట్లా చూద్దాది చిన్న పాపు ఉంటది ఇడ ఒక ఆమె
ఆ
చిన్నగా బుడికి గింతే ఉంటదె మన పెద్ద స్కేల్ ఉంటుంది చూసినవా గంతే దానికంటే కొంచెం ఎత్తు ఉంటంది అంతే ఆ బుడ్డగా క్యూట్గా ఉంటంది అసలు మంచిగా
మాట్లాడతవాపోయి
ఆ మే వాళ్ళ మమ్మీ మిషన్ కుడుతది ఏమన్నా ఏమన్నా డ్రెస్సులు గీట్లు ఉంటే పట్క వొయి ఏపిచ్చుకొని వత్తాం మొన్న పోతే అత్త దిగుతలేదు వత్త పా మీతోనే వస్తా పా అంటుంది
ఆహా
ఆహ తింటావా ఏంది పాప
సారె మరి చాయ్ తాగిర్రా
హు తాగినంక చేస్తా మల్ల
ఆ సరే బాయ్ మరి
బాయ్